ఆ చెప్ రా
ఎమ్ చేజతావ్ అక్క పని తీరిందా
ఆ తీరింది బట్టలు నానబెట్టడానికి పోతాన అన్ని అడేతాన రేపు శిరాలయం కదా
ఆ రేపక్క శీరమానవమి
ఆ అయినయ మరి పనులు
అయినయి అన్నం అయింది కూరయింది చాల ఇయాలనే చిన్నమా ట్లేవాలేదు ఇంకా
ఆ
అ నైట్ పండుకునే సరికి లేట్ అయింది పనేండు అయింది పండుకునే సరీకి అక్క
పూర్ణ ఇయ్యాల బోలే
పోలేద అక్క ఇంటికాడనే ఉన్న చతనైతలేదంటే రానాని చెపిర్రు ఎట్లాగో నిన్న సెలవు అయనది నిన్న డ్యూటీ మొన్న డ్యూటీకి పోయిండు కదా నిను ఉన్నాను ఈయాళ బానని చెప్పిండు
హుమ్
అయితే మొన్న ఇ ఇవవాళ ఆమెనీ అడిగిన కదా మానస లేద సుధ వల మానస అలాగే స్టిచ్చింగ్ గురించి అన్లే
ఆ
ఆమెనీ అడిగిన
అడుగుతే ఏమంటాంది
అయితే ఆమెది ఇప్పుడు వీళ్ళకి వర్క్ ఇచ్చేట ఆమెది ఇదే ఊరాట
ఆ
ఆ పొద్దున్న దాకా వర్క్ చేసుకుంటా అన్నట అంటే నువ్వు చెప్పింది వేరే కావచ్చు కాని వీళ్ళు చేసేది వేరే కావచ్చు
ఆ
అయితే అయిపోతు నాకు వర్క్ చేసుకొని సాయంత్రం ఐదు గంటలకు డ్యూటీ అయిపోయినాక ఇం ఇక్కడ వీళ్ళది ఎనిమిది గంటలకు స్టార్ట్ చేసుకుంటారట ఐదుగురు ఆ ఒక స్కాట్ టు షర్టు వాళ్ళు కట్ చేసిస్తారు అంటా
ఏంది ఖర్చుకో ఎంత ఇత్తది
ఆ
కర్స్ కు ఎంత ఇతది
కట్ చేసి ఇస్తారు క్లాత్లు కట్ చేసి ఇస్తారు
ఆ
క్లాత్ కట్ చేసిస్తే మనం కుట్టినందుకు ఒక్క డ్రెస్ కు సెవెంటీ ఫైవ్ రూపీస్ అంట
ఆ
అంటే ఇగ వాళ్ళు మొత్తం కట్ చేసిస్తారు మనం అంటించినం కదా
ఆంటీ చుడు
ఆ అంట ఇచ్చినందుకు సెవెంటీ ఫైవ్ రూపీస్ అంటా
ఆ
ఆమెకు హండ్రెడ్ రూపీస్ పడతాయంట వీళ్ళ ఇచ్చేవరక మే కమ హండ్రెడ్ రూపీస్ పడతాయి అంటా కానీ వీళ్ళకు సెవంటి ఫైవ్ రుపీస్ ఇస్తారంట ట ఆ అయితే ఎట్లుంటది రా అంటే బానే పడుతుంది అక్క అంటే మరి డైలీ ఇన్కమ్ లెక్క పడతాందా పడతాంది అక్క కాదండి అది పొద్దున్న అడిగినా నేను ఆమెను
ఆ ఆ ఏం చేస్తానయత
ఆమెక హండ్రెడ్ రుూపీస్ ఇళ్లకు సెవెంటీ ఫైవ్ రుపీస్ రపీస్ అంటే ఆమెకు వీళ్ళ ఒ డ్రెస్ మీద ట్వంటీ ఫైవ్ రూపీస్ లాభం అన్నట్టు ఆమెకు ట్వంటీ ఫైవ్ రూపీస్ లాభం అట్లా జరుగుతోంది అమ్మ
నార
ఆ చెప్తారు అన్నారు అడుగుద అన్నారుది కాకపోతే మిషన్మద అని అండదు
ఇ పోట ఆ
మెషన్ ఈమదే అంట
ఆ
అదే మ తెలుసుకుంటే బెటరే గాని
ఉ ఎకా
మాకు మిషన్లు లేవు కదా మరి
ఆ అంటాన ఏంద అక్క ఊకే
ఏంద్రా పోదా మారి మనం
పోదమా అడగానా
ఒక్కసారి పోయి చూద్దాం
ఒసారి పోయి చూద్దామా
అ
ఒకసారి పోయి చూసొద్దాం
ఒకసారి పోయి చూస్తే అ పన్నెండు ఇజన్నది తాకం ఉంటాయి అవు
అక్క ఏం వండినావ్ అక్క
ఆ న నచ్చింది రాసుకుంటాను నేన్ రాస్కుంటానా సర్వే చేస్తల్లు సర్వే చేతాలు రాసు అంటా
అరేతేలా ఏం సదువు చెప్తారు
దేని గురించి అనేది ఆష్ వర్కర్లు వచ్చి సర్వే చేత్తలు
హ అంటే డీటెయిల్స్ మొత్తమా
ఆ పిన్ని ఇగా ఎవరు ఇప్పుడు అలా వాడుకు ఇవలేవలు అనేది వస్తుది
ప కొన్ని ఇప్పుడు మొత్తుకున్నడు చూడు లేదు బా
పోదామాయితే పోదమా
ఎటు పోదాం పోదం పోదం లేడ అంటే అగొ ఉన్నడాని చె పోదామా అక్క
ఆ ఎన్ని గంట్లకాటా
ఉందా
ఎన్ని గంటలకాట
ఏంటిది అది పోదమా వాళ్ళు పొద్దుందాక ఆమె వేరే వర్క్ చేసుకుంట అడ సాయంత్రంబెట్కుందాం
సాయంత్రం పెడతదట్నా సాయంత్రం ఎన్ని గంటల నుంచి రెండు గంటలకు
ఎందక్క
సాయంత్రం ఎ న్ని గంట్ల నించి ఎన్ని గంట్లకు
పోతాలంట ఏ తెల్లారు గట్ల అత్తందామే వాళ్ళొక రూమ్ తీస్ కున్నరంటా వాళ్ళు రూమ్ తీసుకున్నారంటా ఇగ అక్కనే ఉండి వేసుకుంటాల్లంట ఫైవ్ మెంబెర్స్ అంట మొత్తం
హ్మ్
ఫైవ్ మెంబెర్స్ అ నిర్సుకుంటల్లాట బెటరే కదా కానీ మనకు కొంచెం ఈ దగ్గర ఉండు కదా పొద్దున్ దాకా చేసుకుందుం కదా మనం పని
ఆ
మన ఇష్టమాంట మనం ఎన్ని కొట్టుకుంటూ అన్ని నీకు ఈ టైం వరకు ఉండాల అనేది ఏం లేదట
ఆ
మన ఇష్టము కూర్చున్నట్టు కుట్టుకున్నట్టు కాకపోతే మనకిీ ఇటు దగ్గరల ఉంటే బాగుండు
ఏక్కడి ఇవాళ్ళనటా
వాళ్ళు అక్కడ దూరం పెట్టుకున్నారు మన సీతక్క దగ్గర కొంచెం అటు ఇటు అని ఏమో అన్నది
చాన్ దూరమే అక్కడ వోవాలే మన లెవల్ దింపంటున్రు నడిషిపోవాలే దమ్ము దమ్ము ఆడ నడిచిపోవలె ఇటు నడిశిరావాలే
ఆ గిక్కడ బస్ స్టాండ్ దగ్గర రూమ్ తీసుకున్నా కదా మంచిగుండు ఏమున్నాదక్క ఎనన్నా మిషన్ ఇప్పుడు అప్పుడు మిషన్లు వచ్చినాయి చూడు మదిగొల్లకు
ఆ
వాళ్ళ అంటే నాలుగు వేల కోక్కటి అమ్ముతాళ్ళట కదా
నాలువేల్లకు ఒకటి అమ్ముతాల్ల
ఆ
మరి అయిన తీసుకుంటానాన్నది రో మెషినో
అరే నాకు మొన్న నిన్న స్రవంతి పిన్ని చెప్పిందక్క ఆల్రడీ వాళ్ళు చిన్న పిన్ని కావాలంటే ఒకటి తీసుకున్నారంట అ అంటే ఇంక ఉన్నాయిర ఇంక వాళ్ళు అమ్మటానికి రెడీగనే ఉన్నరు నాలుగు వేలకు ఒకటి అన్
ఓరు కొత్తదేనా
కొత్త నాటి వాళ్ళకిచ్చినాయే వాళ్ళకి ఇచ్చినయే
అదే మరి చెప్పలే కదా నాకు
ఆ
చెప్పలే కదా నాకు
ఉనా తోని శ్రవంతి పి అన్నది నేనే మిషన్ల గురించి అడుగుతే నేర్చుకున్నావ పిన్ని అంటే ఇట్లాయరా అప్పుడు వాళ్ళకి వచ్చినాయి కదరా అంటే అవును పిన్ని మనక్ అత్తే బాగుండు అంటే ఇప్పుడు కూడా ట్రైనింగ్ ఒకవేళ మనకి ఇస్తాంటే మనం పోతే బాగుండురా ఇయ్యడానికి మనం పోతే ఎట్లా అన్నది చి చిన్న పిన్నికి కావాలంటే కొన్నదంటా అటుసైడు ఈ ఇప్పుడు గీ చైనా బజార్ ఉంటది చూడు
హ్మ్
వాళ్ళు తెలిసినోళ్ళు ఎవరో అమ్మిల్లు అట నాలుగు వేలకి ఇంకున్నాయి అన్నారట వాళ్ళకి ఒక్కొక్కళ్ళకి రెండురెండు ఓచ్చినయట కాదక్కా చెప్పు వాదినేక్ కావాలంటే చెప్పు నేను కూడా తీసుకుంటా మంచిగుండు నాకు ఇంట్ల ఏదన్న కుట్టుకోవడానికి ఆక్కడికొచ్చు మాగా తీసుకుంటా అడిగి తీసుకుంటా
నాకు పాత మిషన్ ఉన్నది కానీ అలస్ ర్చించాలిగా
ఆ
పాత మిషన్ ఉన్నది నాకు
ఆ తిన్లే అన్న తవ రాాల
కొత్త మిషన్ తీసుకోవాలే ఏమ కుట్టాలి అంటే తీసుకోవాలే
కానీ బీ కొంచెం కరెంట్ ఏద బాగు నాకు కొంచెం మనకు తొందరగా కొత్తగా నేర్స్కున్నోళ్లకు ఫ్రీగా ఉంటది
కరంట్ ఆట్నా
అది కరంట్ కాదు ఇగ మినీ లాగా ఇగ పాతయ్
ఉం
కరెంట్ అయితే బాగుండు
ఏ కరన్ ంటు ఏంద్ర ఇట్లా అడుగు ఎయ్యంగనే బర్రున పోతది
తెలుసు సరితక్కకున్నాది గదా నేను కుట్తా గదా సరితక్కకు పోయినప్పుడళ్ల నాకు అప్పడుకి ఇక్కడ అంత ముందు నాకు మెషిన్ రాక పోయేది గాని అంత ముందు ఇక్కడ కుమరక్క నేర్పేసింది చూడు అబ్బా నుంచించెల్లి టచ్ ఉన్నది ఇట్లా కుట్లేయడానికి ఇలా నాడలు కుట్టడానికి ఐడియా ఉన్నది
ఉం
అయితే ఆ సరితక్కోళ్ళింటికి పోయినప్పుడు అళ్ల కుడు త ఏదన్న ఒకటి నాడెలన్న కట్ చేసి కుడతా కుట్లు న నైటిలు తీసుకపోయినా డబుల్ కుట్లు ఎసుకుంటా కరెంట్ దే గదా మస్ అందుకే సరితక్కకు తొందరగా వచ్చింది నేర్చుకునుడు మిషిని గురించి అక్క ఏమున్నది కట్టింగ్స్ యూట్యూబ్ లో చూసే కట్టింగ్ చేేసుకున్నది మ నడిపక్కకు నాలుగో ఐదో జాకెట్లు కుట్టి పంపించింది
కుట్టిందా
కుట్టింది కుట్టింది పంపించింది
ఆ
కుట్టిచ్చింది పంపించింది
ఆ
మంచిగనే ఉన్నాయి సెట్ అయినయ్
మంచిగనే కుట్టిందా
ఎ మంచిగనే కుట్టింది
గల్ల ముందు అటు ఇటు
కొత్త కొత్తగాద ఎన్నో ఆ
అన్ని మంచిగానే అచ్చినాయారా?
ఆ మన్నీ మంచిగానే ఒచ్చినాగా ఎనక కొంచెం ఎక్కువ కోసింది కల్ల.
ఆహా
మల్లా ఎక్కువగ ఉన్నదంటే మల్ల ఉంకోసారికి సెట్ జేసుకున్నా.
ఆ
సరే అక్క.
సరే దా